కారమండి
ఆ నమస్కా మండి బావున్నరండి తిన్నార అండి
అహా బాగున్నానండి మీరుబ ఆ తిన్నానండి ఇంతహ్ ముందే తిన్నా తీ
ఆ తిన్యార
ఆ తిన్నానండి ఇంతహు ముందే తిన్నానండి హ
అవునా చగర వాత వర్షాలు పడు
ఆ
ఎ
ఓ వర్షాల్ పడుతున్నాయండి నిన్నట్నుంచి కంటిన్యూగ మళ్యా మామూలుగా వర్షాలు పడుతున్నాయి మీ సైడ్ ఎలా ఉందండి వాతావరణం
అక్కన ఆ ఫైవ్ నుంచి స్టార్ట్ అయిందండి ఫోర్ ఫోర్ థర్టీ నుంచి మంచిగా వర్షం వచ్చింది మళ్ళీ నైట్ టైం నైట్ మొత్తం మొత్తం వర్షం వస్తూనే ఉంది మంచిగా ఇప్పుడు కూడా వర్షం స్టార్ట్ అయిందండి వెదర్ కొంచెం కూల్ అయి పోయింది బాగుందండి ఇప్పుడు కొంచెం చేనులు చేస్ చేసే వాళ్ళకి పొలాలు చేసే అంటే పంటలు పండించే వాళ్ళకైతే పర్వాలేదు ఇప్పుడు కొంచెం ఆశ అంటే వర్షాలు పడుతున్నాయన్నట్టు ఉన్నాయండి మనకి
ఆ
పత్తి విత్తనాలు మళ్ళీ పోయిన దగ్గర ఉంటాయి కదండి అట్లా పెడుతున్నారు మా దగ్గర
అవును
ఏరు అందరు ఇప్పుడు విత్తనాలు పెట్టడానికి కొంతమందయితే ఇప్పుడు విత్తనాలు పెట్టడానికి స్టార్ట్ అవుతున్నారు ఎందుకంటే ఇన్ని రోజులు వర్షాలు లేవు కదా వర్షాలు వచ్చినప్పుడే పెడదాం అన్నట్టు కొంతమంది అట్లానే ఉండే కొంతమంది ఏంటంటే పోగుడ్డలనేసి అంటనంటే వెళ్ళి అంటే విత్తనాలు పెట్టినప్పుడు మొలవకుండా ప్లేస్ ఖాళీగా ఉంటాయి కదా అట్లాంటి ప్లేస్ లో కొంతమందయితే ఇప్పుడు పెడుతున్నారండి
అవునా అండి
ఆ
మా సైడ్ కూడా ఆల్రెడీ పెట్టేసిన్లండీ పెట్టేస్తే మొలకలు వచ్చేసినాయి ఇప్పుడు వాటికి మంచిగా వర్షం పడడం తోటి ఇంక మంచిగా అవుతాయండి
ఆహా మందులేస్తారేమో కదండి
ఆ ఈ వర్షాలు కొంచెం తగ్గినాయంటె మందులు వేస్తారండి
అవునా మీ దగ్గర అంటే న్యాచురల్ గా ఉండేది అంటే ఇప్పుడు వ్యవసాయ అధికారులు ఇచ్చే మందులు వాడతారా లేకుంటే ఊరియా డీఏపీ అంటే వాళ్ళు కొంచెం వేరే చూశారు కదా సేంద్రియ ఎరువులు అవి వాడతారా లే అంటే ఊరియా డిఏపీ వాడతారా అండి
మా సైడ్ వాళ్ళు సగం మంది మొత్తం యూరియా డిఏపి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ యూరియా డిఏపి ఇట్ల బయట మందులే వాడతారన్ కే ఒగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రము సేంద్రియ ఎరువులు వాడతాం
ఆహా సేంద్రయ ఎరువులు ఏంటంటే అవి భూమికి అంత ఎఫెక్ట్ పడనివ్వవండి
మ్మ్
ఈ ఇదేంటంటే యూరియా డిఏపి ఏంటంటే ఆ అవి వేయడం వల్ల భూమి సారం మొత్తం అనేది తగ్గిపోతుందండి ఎక్కువ వాడటం వల్ల సేంద్రియ ఎరువులు ఏంటంటే మనం సహజ సిద్ధంగా తయారు చేసినటువంటివి వాడతారు దాని వల్ల మంచిగ యూజ్ ఉంటది కాని ఇప్పుడు ప అంటే భూమి మొత్తము ఆయు అంటే బయట మందులకు ఎక్కువ అలవాటు అవ్వడం వల్ల ఈ సేంద్రియ ఎరువులు కూడా ఎక్కువగా పని చేయడం లేదండి
ఆ అదే అంటే అందుకే ఒక ఫస్ట్ సంవత్సరం అంత ఎఫెక్ట్ చూడక వోచ్చు ఇంకో సంవత్సరం మంచిగా ఉంటాదండి
ఆ కానీ ఏంటంటే ఎప్పుడుది అప్పు అప్పుడే లాభాలు రావాలన్నట్టు ప్రజలు కూడా ఆ మంచిగా ఇవి యూరియా ఇంకా ఉప్పు కూడా వేస్తున్నారండి మా సైడ్ అయితే
అవునండి ఆ మా సైడు చేన్లు ప ఆ చేన్లు వట్టి చేస్తారు చూడు వాళ్ళు యేస్తారండి ఎందుకంటే వాళ్ళలకు చేను ఎట్లయినా పర్లేదు వాళ్ళకంటే పెట్టిన పెట్టుబడి యేళ్ళాలి అన్నట్టుగా
మా సైడ్ అయితే ఏంటంటే సొంత చేనులు ఉంటాయి కదా వాళ్ళ అసలు భూమి మీద ఎక్కువ ఎఫెక్ట్ పడని మందులు వాడతారండి కొంచెం అంత ప్రభావి ఇష్టం లేని మందులు వాడతారు ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ కూడా వాళ్ళే పంట వేసుకుంటారు కాబట్టి మొత్తం ఈ సంవత్సరమే అన్నట్టు ఉండదు కదండి పట్టిన వాళ్ళకంటే అవసరం లేదా చేను ఒక్క సంవత్సరం వాళ్ళకు ఉంటే బెనిఫిట్స్ ఇస్తే సరిపోతాది అట్లా చూసుకుంటున్నారు మిగతా ఇక సొంత భూములు అన్న వాళ్ళు అయితే మాత్రం కొంచెం దాన్ని కూడా కాపాడుకోవాలి కదండి ఫ్యూచర్ ఇంకా పంట వెళ్ళాలి పంట పంట వేయాలి అంటే అది సారవంతాన్ని పెంచుకుంటూ పోవాలి కదా
అదే అదే అండి సొంత చేను వాళ్ళు అంతగానం ఎక్కువ మందులు వేయకుండా మళ్ళీ అమ్మోనియా కానీ ఏమన్నా పొటాష కానీ ఈ మళ్ళీ ఉప్పు కాని అట్లా వేయకుండా వాళ్ళు మంచిగా చూసుకుంటారు లైటింగ్ ముందుగా యేస్తారు మరి ఈ పట్టు చేసిన వాళ్ళు వాళ్ళకి ఏందంటే ఈ సంవత్సరం పట్నం వాళ్ళకు పంట ఎక్కువ వెళ్ళాలి లాభం రావాలన్నట్టు వాళ్ళు అట్లా యూజ్ చేస్తారు దాంతోటి భూమి సార్వం
ఇప్పుడు భూమి అంటే సొం సొంత భూమి వాళ్ళకు అయితే చాలా ఇబ్బంది అయీతాది అండి ఇట్లా చేయడం వల్ల ఒక్క సంవత్సరం పట్టి వదిలేస్తే మాత్రం నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి చాలా ఇబ్బంది అయి పోతాది కదా పంట అనేది ఎక్కువ వెళ్ళకుండా అయిపోతాది ఇప్పుడు ఈ సంవత్సరం ముప్పై ఇక్కువ వాడిన వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ పంట ఎక్కువ వెళ్ళదండి
అవునండి
కాని వాళ్ళు ఆ
అదే ఇప్పుడు సొంత వాళ్ళకి పట్టిన వాళ్ళకి తేడా అదే అండి సొంత భూమి అంటే ఇప్పుడు మనమైనా కానివ్వండి ఏ ఫ్రెండ్ తీసుకు కొనుకున్నప్పుడు అది మన బాధ్యత మన సొంతం అన్నట్ అట్లుంటది కాబట్టి దాని మీద కేరింగ్స్ అనేటివి ఎక్కువ పెట్టుకుంటాన
అవునండి అందుకే ఎప్పుడు కానీ మనం వేరే వాళ్ళకి ఇవ్వద్దండి అదే మనం భూమి మంచిది భూమి దాని సారవంతం తగ్గు కుంటూ ఉంటుది మనం అయితే మా సైడు
కానీ ఇప్పుడు జనరేషన్ అంటే వ్యవసాయం చేసే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కదండి అంటే కొంచెం స్టడీ చేయడం వల్ల కంట్రీ అంటే సిటీస్ కి వెళ్ళి ఏదైనా జాబ్ పర్పస్ అట్లా చూసుకుంటున్నారు కదా యా సొంతంగా చేసేవాళ్ళ అంటే కవులు చేసి ఆ డబ్బుల్ని తీసుకొని ఏదైనా డిపాజిట్ లాంటివి చేసుకొని మిగతా మళ్ళీ ఏదో ఒక జాబ్ లాగా అంటే కొంచెం అంతా ఈ జనరేషన్ వాళ్ళు ఎండలు అంతా వర్క్ చేయలేకపోతున్నారు కదండి
అవునండి అదే ఉన్నాయి అంటే యాక్చువల్ అయితే వేరే వేరే కంట్రీస్ లల్లా గాని ఎక్కడైనా గానీ ఎట్లా అంటే కంపల్సరీ ఎంత స్టడీ చేసుకొని ఉన్నా కూడా వ్యవసాయంది కంపల్సరీ చేస్తారండి ఈ మన కాడ వచ్చింది అదే ఏంటంటే భూములు ఉంటాయి వాళ్ళకు వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉంటది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లకు భూమి ఉండదు దాంతోటి
అదే సామెత కూడా ఉంది కదండి దున్నే వానికి బుద్ధి ఉండదండి కదా అని
అవును అండి అట్లనే
మీ దగ్గర కూడా ఎలాంటి ప మీ దగ్గర ఎలాంటి పంటలు ఏస్తారండి
మా దగ్గర పత్తి పంట ఎక్కువ ఏస్తారండి పత్తి పంట వేస్తరు
ఔనా వరి
ఆ వరీ ఏస్తారండి అంటే ఆ వేస్తారండి నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తారు
అవునా అండీ మొక్క కంకులు వేస్తారా అండి మీ దగ్గర
ఆ ఏస్తారండి మా కాడ రెండు సీజన్లు ఏస్తారండి ఇప్పుడేస్తారు మళ్ళీ వర చలికాలంలో మళ్ళీ ఏస్తారండి
అవునా
అవునండి
ఇంకా ఎలాంటి పంటలు వేస్తారండి ఇవి ఏమంటారు కం కందులు పెసళ్ళు మినుములు అవి ఏస్తారా అండి
ఆహా ఇప్పుడు వేస్తలేరండి ఒకప్పుడు వేసేవాళ్ళు ఇప్పుడు ఓన్లీ పత్తులు పత్తులు పత్తుల అని పత్తులే వేస్తున్నారండి ఎక్కడో కొన్ని జాగలల్లో కందులు ఏస్తున్నారు
మీ సైడ్ అండి
ఆ
మీ సైడ్ ఎట్లా వేస్తున్నారండి మీ సైడ్ ఎట్లా
మాదలు కూడా పత్తేసున్నారండి మా దగ్గర కూడా మొత్తం పత్తితో పత్తిని ఏస్తున్నారు మధ్య మధ్యలో తినే మట్టుకు మాత్రమే కందులు వేస్తున్నారండి ఏంటంటే ఇంకా తెల్ల కందులకు అంత రేటు ఉండదు కదండి మొత్తం రెడ్ అవి వేస్తేనే కొంచెం వాటికి రేట్ ఉంటుంది
ఎర్ర కందులకు రేటు ఎక్కువ ఉంటది కానీ తినడానికి తెల్ల కందులే చాలా బాగుంటాయి
ఆ ఎర్ర కం ఆ అండి
కానీ రేట్ మాత్రం
కొంచెం వగరు వగరు వస్తాయి హ్మ్ అంటే తినడానికి కయితే వగరు వగరు వస్తది టేస్ట్ అంతా తీయగరాదు తెల్ల కందులు కొచ్చేసరికి ఏంటంటే కొంచెం ఆ పప్పు తీయగా ఉంటందండి బాగుంటాయి టేస్ట్
అవునండి
నువ్వులు వేస్తారా అండి మా దగ్గర నువ్వులు కూడా వేస్తారు ఏంటంటే ఇప్పుడు మధ్య మధ్యలో తప్పిపోయిన విత్తులు ఉంటాయి కదండి ఆ ప్లేస్లలో ఇంకొక వన్ మంత్ తర్వాత ఆ నువ్వులు వేస్తారండి మధ్య మధ్యలో వేస్తారు మంచిగా సంక్రాంతికి సరిపోయే మందమై నా వేసుకుంటారండి సొంతంగా
ఆ మాసైడు కూడా ఏస్తారండి అంటే త ఇవి మొల్ ఆ మొలకలు రావు కదా పత్తి చెట్లు ఆ ప్లేసులల్లా ఏస్తారండి మా సైడ్ కూడా
అవునా ముందు అయితే సపరేట్ గా వేస్తుండే మా దగ్గర కానీ ఇప్పుడు పత్తులయ్యేసరికి సపరేట్ గా ఏ పంట వేయడానికి చూస్తలేరండి దానికే బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయనేసి అవే ప త్తి మొత్తం పత్తి వేస్తున్నారు కానీ దాని వల్ల హెల్త్ ఇష్యూస్ అనేటివివి చాలా వస్తున్నాయండి
మ్మ్ అవునండి మొత్తం మా సైడ్ కూడా మొత్తం అదే అట్లనే నడుస్తున్నాయండి ఈ పత్తుల వల్ల రెండు చేన్ల మధ్య నడవడానికి దూరం కూడా ఉంచుత లేరండి ఎట్లా చేస్తున్నారు
పాటడున్నాయండి పత్తుల వల్ల మందు కొ ట్టడం మందు కొడుతున్నారు ఆ స్ప్రేస్ వల్ల అవి హార్ట్ కి డైరెక్ట్ క్ట్ ఎఫెక్ట్ పడుతున్నాయి
అవునండి
ఆ నెక్స్ట్ క్యాన్సర్స్ కూడా ఎక్కువొస్త్ స్తున్నాయండి దాని వల్ల ఏంటంటే అవి పొగ కాల్చడం వల్ల గాలి పీల్చుకుంటున్నారు దగ్గరున్న సేన్లు ఉన్న వాళ్ళు ఉంటారు కదండి పొల్యూషన్ అనేది దాని వల్ల అంటే ఎయిర్ పొల్యూషన్ చాలా ఎక్కువ అయితుందండి
ఆ అవునండి బాగా అంటే బాగా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి
అసలు బెనిఫిట్స్ కంటే హెల్త్ ఇష్యూస్ ఏ చాలా ఎక్కువ వస్తున్నాయండి
మ్మ్
చేస్తారండి పత్తి పంట పెడతార అండి మీరు
ఆహా లేదండి మేము కూడా కౌలుకి ఇచ్చేసుకుంటాం మేము కూడా కౌలుకి ఇస్తున్నామండి ఆ వినిపిస్తుందండి
అవునా
సరే అండి మరి
సరే అండి మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలండి థ్యాంక్ యూ అండి
ఓకేే కే
హలో
ఓకే అండి సరే అండి
ఓకే అండి